హలో
ఏం అక్క ఏం చేస్తున్నారు హలో హలో
దోర్ హలో విన్ పిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది అక్క
ఏం లేదండి ఇప్పుడే తినేసి కూర్చున్నాము మీరేం చేస్తున్నారు తిన్నారా
ఆ తిన్నాం అక్క తిన్నాము దగ్గర్లో శ్రీరామ్ నవమి ఉంది కదా
అవును
అందుకే ఇంకా ఇల్ ఇల్లం అంత కడుక్కోవాలని అన్ని ఎత్తి పెడుతున్నాను అక్క
అవునండి శ్రీరామనవమి, ఏం చేస్తున్నారంండి శ్రీరామనవమికి.
ఏం లేదక్క అంటే మా ఊర్లో ఇప్పుడే సాటింపు ఏసేసి, పోయినారు అంటే కళ్యాణం చేపిస్తున్నారంట.
అవునా
ఆ రాముస్వామి గుడి దగ్గర
ఊ
అంటే ఊర్లో వాళ్ళు అందరూ మొత్తం చందాలు ఏసుకొని భోజనాలు ఆ రోజు శ్రీరామనవమి రోజు ఇంట్లో ఏం చేసుకోకుండా అంటే చేసుకుంటారు పొద్దున్నే తినేసి పొద్దున్నే తి ఎవరింట్లో వాళ్ళే తింటారు స్వామి దగ్గర టెంకాయ కొట్టడానికి అలా చేయాలి కాబట్టి ఇంకా చేసేసిన తర్వాత తినేసి అందరూ ఊర్లో ఉన్న గ్రామస్ స్తులంత అక్కడికి అంటే కళ్యాణం చేపిస్తున్నారు కదా అక్కడికి వచ్చేసి కళ్యాణం అయిపోయిన తర్వాత ఊరందరికి భోజనాలు చేపి చేసింటారు అంటే ఊర్లో ఉంటారు కదా సర్పంచ్ ఇలా గ్రామ పెద్దలు అలాగా అందరు లలి చేసి అన్నం అందరికి సరిపోయే అంత ఊరందరికి అలాగ చేపి చేసి అన్నం కూరలన్నీ మధ్యాహ్నం రాత్రికి అక్కడే ఉంటుంది అన్నం గుడి దగ్గరే
ఆ
ఎవరు అన్నం చేయొద్దండి అని సాటిం వేసేసి ఇప్పుడే పోయినారు ఇంకా మేము ఇల్లంతా కడుక్కుంటున్నాం అక్క
ఓకే బాగా చేస్తారు కదండి మీ సైడు
ఆ ఆ బాగా చేస్తారు అక్క మీ సైడు మీ సైడ్ ఎలా చేస్తారు
మా సైడు అంతే అండి బంధువులందరిని పిలుస్తారు పిలిచేసి ఇంట్లో ఇంకా తినే కంత చేసుకుంటారు చేసుకొని పూజలు చేసి శ్రీరామ్ గుడికి వెళ్ళేసి అక్కడ అసి తినేసి హలో
ఆ ఆ అక్క
అదేండి పూజలు చేసేసి ఇంకా ఇంట్లో
టంకాయ కొట్టేసి
అ తీపి వంటకాలం చేసి కొని తింటారండి
ఈ పంటకి మీ సైడ్ ఏ అంటే ఏ వంటలు ఎక్కువ చేస్తారు పిండి వంటలు
కుడాలు తెల్సా అండమీకి కుడాలు హోళిగలు
ఆ తెలుసు తెలుసాక్క మా సైడ్ కూడా అవే ఎక్కువ చేస్తారు ఆ
ఇంకా
ఆ
సైడ్ ఇవేనా చేసేది
మా సైడ్ అయితే ఉగాది వచ్చిందంటే మొత్ మొత్తం ఎలాంటి చేత కాకపోయినా కూడా మా ఊర్ సైడ్ అదొక సాంప్రదాయం లాగా గా పాటిస్తారు ఉగాది వచ్చి వచ్చిందంటే చాలు అంతక ఉగాది ఇంకా ఒక పది ఈ రోజుల్లో ఉంది అన్నట్టుగాని
హ
ఊర్లో ఒడియాలు పెడతారు అక్క అంటే మామూలుగా నూలు చీరలు గాని నూలు పంచలు గాని అలాగ ఉంటాయి కదా అలాంటి వాటి పైన ఎవరి మిద్దిపోయిన గాని అలాగా పోద్దునేనే పోద్ తుందరగానే ఐదు గంటలకి అంటే ఈ ఎండలకాలము ఆ తొమ్మిది అలా
అవును ఇప్పుడు ఎండ ఎక్కువుంది కదండి అవును ఏడు నుంచే ఉంటుంది ఎక్కువ ఎండ
ఆ అందుకనేసి కష్టం అయితుంది కాబట్టి పొద్దున్నే ఐదుకి నాలుగుకి అలా లేసేసి మొ ఎక్కడైనా ఒక దగ్గర కట్టెలు పోయి పెట్టేసి పెద్ద గిన్న పేడ్ తరక పెట్టేసి తపాల్లగ హలో దాంట్లోకి నీళ్లు పోసేసి ముందు రోజే అంత ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు అంటే బియ్యం పిండి బియ్యం పిండి ఏసేసి బాగా నీటిగా అంతా కలిపేసుకొని మళ్ళీ దాంట్లేకి ఏమైనా కలర్ కావాలనుకుంటే అంటే కలర్ మో ముందే తెచ్చిపెట్టుకొని కలర్ వేసుకుంటారు తర్వాత జీలకర్ర అక్క జీలకర్ర అలా అంటే ముందు పాత సాంప్రదాయం కాబట్టి అలాగా పాటిస్తుంటారు జీలకర్ర వేస్తారు
మ్మ్
ఆ హెల్త్ కూడా మంచిది మంచిది కాబట్టి అలా వేసేసి అంతా అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం గిన్నెల్లోకి తీసుకొని గంటెలు తీసుకొని కొంచెం కొంచెం వేసేసి దాన్ని ఇట్లా రౌండ్ డుగా చేసేసి ఎండ పెడతారు
అవును
ఉగాదికి మా సైడ్ ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటాయి అక్క ఒడియాలు
ఉగాదికి ఇది కంపల్సరీనా అండి మీకి ఓలిగలు అవన్ని చేయరా ఉగాదికి కే
ఆ ఓలిగలు చేస్తారక్క ఓలిగలు ఇవి కన్ఫామ్ ఉంటాయి శ్రీరామనవమికి అన్న కొల కొంచెం తక్కువే ఇలా ఓలి ఇవి ఒడిగ్యాలు పెట్టడము కానీ శ్రీ ఉగాదికి ఆ రోజు మనం ఏవైనా పిండి వంటలు చేసుకున్నామంటే ఖచ్చితంగా వాటితో పాటి ఇవి ఉండేనే ఉంట టయి ప్రతి ఒక్కరు ఇంట్లోనూ
అవునండి సంక్రాంతికి మీసైడ్ ఇప్పుడు పొడి రొట్టి అలాంటివి చేస్తారా అండి
ఆ అలా ఏం చేయమక్క
కద అది మీ సైడ్ చేస్తారా
లేదు లేదక్క అలా ఏం చెయము అంటే మామూలుగా భోగి రోజు అయితే పులగము పొడి నెయ్యి వేసుకొని చేస్తారు అవి చేస్ సరూప్ తింటమవి ఇంకా సంక్రాంతికి అయితే మామూలుగా పంపప్పు కుడాలు చేసేసి అలా ఆ రోజు గో గుమ్మడికాయ కొట్టేసి
ఆ
కంతే ఇక మళ్ళీ కనుమ రోజు అయితే అతే ఆ అంటే పశువులు కట్టేసే దగ్గర ఆ ప్రదేశంలో అక్కడంతా నీటిగా పశువులన్ని కడిగేసి ఇంకా ఎవరింట్లో అంటే ఎవరికైతే పుసువు శువులు ఉన్నాయో ఘాటిపాట అంటారు అలాగా ఘాటిపాట దగ్గర ఒక బండ కడిగేసి కుంకుమ పసుపు సున్నంతో ఇలాగా ముగ్గు వేసి చేసి పూజించేసి టెంకాయ కొడతారు అక్క ఇకా ఆ రోజు కనుమ రోజు
దేవరా లాంటివి చేస్తారంండి బాగా చేస్తారు మీసం దేవరా చేస్తారా
దేవర్లు అంటే తక్కువే అక్క
చేస్తారు కదాండి
అలా మా ఊర్ సైడ్ ఏం చేయరు ఇ మీ ఊరు సైడ్ చేస్తుంటారా అలావి
మా ఊరు సైడ్ చేస్తుంటారండి పొద్దున్నే కుంభాలు మోస్తారుఊ ఊరు ఊరు నుంచి ముందు నుంచే బంధువులందరినీ పిలిచేసి ఇల్లులన్నీ క్లీన్ చేసుకుంటారు ఇంకా ముందే చెప్పింటారు కాబట్టి దీంటికి ఒకరు మ్యాకన్ కొట్తారు
స ఆ సామి దేవ దేవతకి
అవుందిేవరికి జాతలున్నీ వస్తాయి పొద్దున్న మూడు గంట లకి రెండు గంటలకి స్టార్ట్ చేస్తారు వెళ్ళి దేవుడి దగ్గర
ఆ
అఓ
హలో
దున్నపోతుంటుంది కదండి అది దాన్ని బలి ఇస్తారు దేవతకి
అవునవునా
సనే
ఆ
ఊర్ ఇంట్లో అందరు ఇకా యట్టలు కొట్టేసి అందరు మటన్లు చికెన్లు
హ్మ్
ఉంటారండి బంధువులందరిని పిలిచేసి
అవునవును అవునక్క నేను కూడా విన్నాను కాగాని మా ఊరు సైడ్ అయితే అయితే ఏం చెయ్యరు అంటే ఇలాగ ఫస్ట్ అది అంటే దున్నపోతున్న బలి ఇచ్చిన తర్వాతే ప్రతి ఇంట్లోనూ మేకను గాని గొర్రెని గాని ఎవరికి చేతనయింది వాళ్ళు చేస్తుంటారు అని
అవునండి ప్ర అందరినీ పిలుస్తారు అందరింటికి కంపల్సరీ చామిన అవన్నీ నేసింటారు
హ్మ్
అందరు ఇంటికి ఇవరు కోసే
అంటే అందరు ఇంత రోజు ఫుల్ హడావిడి అందరు ఇల్ ఇళ్లలో
ఇంకా అన్ని అప్పుడ అంతా నాన్ వెజే ఉంటుంది ఇంకా తినేసిన తర్వాత జాతర్ అంత ఫుల్ ఉంటుంది కాబట్టి అందరు మళ్ళీ జాతరకు వెళ్ళేసి
హ్మ్ అక్కడ ఏమైనా తీసుకొని
కోవడము బాగుంటుందండి అంత ఆ ఐదు సంవత్సరాల కోస్సార్ చేస్తారు ఊరంతా కలిసి
మా ఊర్లో అలాగ దేవర్లు అలా ఏం చేయరు గానీ పీర్ల పండగ కాని చేస్తుంటారు అక్క అది కూడా ఫేమస్ అంటే పీర్ల స్వామి మొత్తం ఒక అది పదకొండు రోజులు జరుగుతుంది గుండె మొత్తం మొత్తం తవ్వేసి ఆ గుండెంలో అంటే ఎవరైనా చుట్టుపక్కల పల్లెటూర్లు వాళ్ళు ఏవైనా ముక్కు అంటే అంటే అ అక్కడ గుండెం లో ఎక్కువ కట్టెలే వేసి నిప్పుల్లాగా చేస్తారు
ఆ
అలాగా కట్టెలు ఏమైనా ముక్కు ఉంటే వేయాలి అని ట్రాక్టర్లతో బా అంటే లు బనల త అలాగ తీసుకెళ్ళలి గుండెం లే చేస్తూ ఉంటారక్క అది పీర్ల పండగ చేస్తారు మా సైడ్ ఆ
ఉప్పు
ఉప్పా
అవును ఉప్పు కూడా వేస్తారు కదా మొకురి తీరుతుందా
ఆ ఉప్పు అయితే ఎయ్యరక్క మామూలుగా పీర్లస్వామికి అంటే చక్కెర చదివిస్తారు చక్కెర ప్రసాదంగా ఇస్తారు అలాగా చక్కెర వాళ్ళు ముక్కున్న తర్వాత కొంచెం ప్రసాదంగా గుండంలోకి వేస్తుంటారు గానీ ఉప్పు అయితే అతే ఎయ్యరక్క మా సైడు
అవునండి మా సైడు ఉప్పు కూడా వేసేసి మొక్కుంటారు ఏమన్నా
ఉప్పు వేస్తారా గుండెంలోకి ఓకే మా సైడ్ చక్కర వేస్తారు
పులిపెర్లు అలాంటివి వచ్చ వచ్చింటాయి కదండి బాడీకి
ఆ ఆ
అవి పోవలనన్నా ఉప్పు వేసి మొక్కుంటారు
ఆ అవునా మా సైడు ఉప్పు అయితే ఎయ్యరు గాని చె క్కరే స్వామికి ప్రసాదంగా అంటే కొంతమంది వాళ్ళ పిల్లలు కొంతమందికి పిల్లలు పుట్టలేదని అలాగా వాళ్ళు పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలు ఎంత బరువు ఉంటే అంత చక్కర దేవుడికి ఇస్తే మని ఎలా మక్కుకుంటా ఉంటారు అలాంటప్పుడు పీర్ల పండగప్పుడు వచ్చేసి వాళ్ళ పిల్లలు తూకం వేపిచ్చేసి అక్కడే ఎంత తూకం ఉన్నారు అని అంత అన్ని కేజీల చక్కెర దేవునికి ప్రసాదంగా ఇస్తారు
బా చేస్తారంట
పీర్ల పండగ బాగా చేస్తారు అక్క మా సైడు
అవునా అండి
ఆ ఇది ప్రతి సంవత్సరం సంవత్సరం చేస్తారు
మా అే సరే అండి
ఆ సరే అక్క